త్తది మ్
కుతుమన్
ఇంకేం మటడుకుందం
మ్ పళ్ళేటురు కుటుంబం అ పర్ణలు ఎక్కువుంటై
అవు
సిటీలో అం కుటుంబంలో అంతా అన్నం పడినాాలు ఉన్నావు్
అ బలు ప్రేమ ఆ ప్రేమలు ఉందా ప్రే ప్రేమలు అవన్నీ పల్లెటూలోనే ఎక్కువగా ఉందియి ఎక్కువ కర స్్రయగడు
ఇంకా పల్లెటూ లో చెట్టులు ఎక్కువ ఉంటాయి తెల గగాలి ఒతది పోయి్య కాదు వస్తుదిలో అ అన్ని బైకురు కాలు ఉంటాయి కాబట్టి
చె
గజ ఒట్టది
అవును ని ప లో ఏద చెట్లు ఉంటన్నాయి కదా ఏ ఏ చెట్లకిఊ ఉయల కట్టఊ ముముద
అ టక లో ప లోన్ంతాయి
అవును స్డి ఎకా పలీ దలాతే కపం నిలు ఎ ఎ కలు అన్న దర్తయి
పల్లెటూరులో కొంత కాట్ తక్కువ ఉంటది సిటీలో కాట్ ఎక్కువ ఉంటది ఏదైనా
అవును నను న్న కును మరమ ఫే మన కూడాయికు ఉడాయి మచ అన్న అందర కాలకి భస్టి భయడ్ పొడుకుంండదు ఇకుగా మజసుకుని
అవును తాంతం పూతా అన్నడు బయట పట్టుకుంటాడు ఇంకా పల్లెతుూలో దొంగదు భయయం ఉన్నదు
అవును
ట్లో
ఫిజిలది అది ఎ పోంట
ఆవు
అ
పల్లెటూర్లో ఇ ఇంకా కొంత మందికి గ్యాప్ పోయే లాాల లేదు కట్టలు పొయ్యాల మీదే తెస్తదు వంట
అవుఔ హే నంద అహ మైము అదే మన కుక్క కుక్క ముందు జ క చాలా మంది పల్లెటూళ్ు అవి కుక్కలు ఇవి తెలుంగులు రాదు
ఆ
అే ఇప్పు ఇప్పుడు కొంచ అప్పుడ రల్ అప్పు ను చెప్తు
ఇంకా పల్లెటూల్లో ఇళ్ల మతిద గ్యాప్ ఉంటది. కిటకిలో అయితే, అన్ని అపార్ట్మెంట్ లో లోతుడు తప్ప ఖాళీగా ఏమి ఉన్నవ్?
అహ
ఇరుకు ఇరుగా ఉంటాయి.
అవున్. అ అహ్ అలాగే ఉన్ సిటీలో ఆ అబ్బ పల్లెటూర్లో అయితే అందరు, అందరూ కలిసి కుటుంబ అ అది అన్ని, అన్ని కుటుంబాలు కలితి యాపిల్ కాయలు దాలు మల్లి, మళ్లీ హే మళ్ళీ అక్కడ పేరు పెట్టుకొని పిలుచుకోరు, బాబాయ్ ఇల్లి బా మాయా అలా వరుసలతో పిలుత్తారు.
కీల్లో అయితే, కుటుంబంలో ఉన్న వాళ్ళని కదా ఆంటీ, అంకుల్ అంటాడు.
అవును. ఆ అండి అంకుల్ అని అంటడు. వాడుండి గా పెద్ద వాళ్లకి ఆంటీ అహ్ కులే. చిన్న మీ మిడిల్ క్లాస్, మీ, మిడిల్ ఏజు ఉ నోళ్ళు కూడా ఆంటీ అంకుల్ అనే అంటారు సిటీలో అయితే ఇక్కడైతే వరుసలు పెట్టి పిలుస్తారు. బాంటది.
పల్లెతుూదు వాతావరణంలో కుతుంబం ఉన్నవాళ్ళు, ఎల్దిగా ఉంటారు. కిత్ కిత్ లో ఉన్న వాళ్ళు అంత ఎల్దీగా ఉన్నాడు.
ఏ ఎందుకంతె పన్నెతూరు వాతావరణం లో బ పలంలో పండించేవి వండుకో, వండు తింతారు కాబట్టి. ఆ కుటుంబాల ఆరోగ్ గ్యంగ మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అదే సిటీలో అయితే హ కల్తీ పోయిన కల్తీవి అన్ని. ఎక్కువ వ్యాధులు పడదు.
అవును. ఇంకా,
హింగా హ అహ ఇహింగా పది పల్లెల్లో అయితే ఎక్కువమంది హ గుళ్ళు గీ కోవిళ్ళ కి కా కల్తది వెళ్తరు ఏపి అహ్ తిరునాళ్లకి, దినాల్లకి జాతర్లుకా చేసే తప్పుడు కలితే ఎళ్తారు. హ సిటీలో అయితే ఒంటరి ఒన్ ఒంటరిగా ఒకోక్కలు ఒకక్క ఫ్యామిలీ, ఫ్యామిలీ మాత్రమే ఎల్
అది కాకున్న పల్లెతూరులో, కుతుంబంలో ఆ డు ఏదది కదా కలిపి పెంచుకుంటాడు
అ నక్కలు కూడా తీ
వాళ్ళం ఇంకా బయట పాలు కొనక్కలేదు
ఆవు బయి ద బాల కాదు ప్యాకడి బాల కదుో
అది టిటీలో కుటుంబలు అయితే పాకెట్ పల్మేడ ఆడ పదదిి
అవు ఇ అకంట ప అ పదు జ ఇంకా ఇ ప ఒ కొ మళ్ళ అ నక బాగా దరుతయాక్క దరుత ఏ ఏ ఇద్దరంగా కద పెటీల్లో తిరిల మరగ చాల కష్టం
అవును పల్లెత్తూర్లో అయితే చక్కగా కుటుమ మొత్తం కదిటి పన్నాగా తెకుంట దు ఏజ కుటుంబంలో ఒక అమ్మాయి పెళ్ళి వచ్చే
ఓ
అ ఉ నా వాళ్ళు మనీ ఇత్తదున్నా నా తింటా నా తింటా అన్ని
అవు కరేది కరస్ చేక్క దండవ లో జ కలు కదు చాలత అ ఫిది కుటుంబంకి ఏంటే వాళ్ళ అప్పులు చేపిస్తే వస్స్ అదే నా స్ స్ అయితే రన్ లోన్న్నాయి కానీ పర్యటన కుటుంబం అలా లోన్ అందకు వి చాల కష్టం
అవును అంటే అక్కడ బ్యాంకులు ఏమి ఉన్నావు కదా అజకా ఇకా వాళ్ళు పెద్దగా చదువుకుని ఉన్నారు
ఉండదు ఉండ వీటి గురించి తెలీదు కాబట్టి
చెప్పేవాడు కూడా ఎవ్వర్లేదుగా కుటుమంలో
అ అందుల అఓ
అంతే కాకున పల్లె తూలో వాళ్ళు తట్ట మైనా న నిల్లు తగుతుదు బావదు ఉంటై ఇంటికి ఒక్క బావి ఉంటది
అవు
అద ట్ట లోయితే పైనా ట్యాంగ్ కొ అయి
బాంగల్ బాంగల్ని తాగల్
టంకేమోతు పతి ఇట్టది మూడు కుపాతతది
ఆ గణేజీ గణేజీ గణేజ ఇ ఉంటతు
వు
కానీ ఓ
ఇంకా కుటుంబంలో కో
కో
చిల అవతల
గో ఆ కుటుంబంలో అన్ని నంబర్ అండి అది రెంటికి ఒకే గల్లి కాకపోతే పండుగలయితే ప్రేమ అభిమానాలు ఉండయి అయితే
అవును పల్లెటూరు కుటుంబంలో అయితే ఏదన్నా ఫంక్షన్ వస్తే పిండి వంటలు వాళ్లే చేసుకుంటారు కదా
అవును పిండి పిండి వంటలు వాళ్లే చేసుకుంటరు అన్నీ చేసుకుంటరు
అదే సిటీలో అయితే ఆర్డర్ ఇస్తారు చేసు
అవును ఆర్డర్ పెట్టుకుంటారు
సిటీలో చేసే అంత టైం ఎవ్వరికీ లేదు ఓపిక కా ఉండదు
అవును ఆ వీధికి ఈ వీధికి దూరం చాలా చాలా ఉంటది ఏ